హలో
హలో హలో విపిస్తాంది బాగున్నాం మీరు బాగున్నారా మ్ బాఉన్నాం ఇ అందరు బాగున్నారా అందరూ బాగున్నారండి అ మీ బాఉన్నారా ఇంట్లో అందరూ అందరం బాఉన్నామండి తిన్నారా మ్ టిఫిన్ అయింది మీరు జేేశ్నారా టిఫన్ ఆ చేశ్నామండి మీరేం చేశారు మేము చపా తి కొడిగుడ్డు ఫ్రై
అవునా
ఎంత మంది ఉంటారండి మీ ఇం మేము త్రీ మెంబర్స్ ఉంటామండి ఈ బాబు నేను మా ఆయన మ్హ్ అవునులేండి మీరు మేము ఫోర్ మెంబర్స్ ఉంటమండి పాప బాబు నేను మా ఆయన అవునా అంతె ఇంకేమండి మీరేం చేశినారు టిఫెన్
మేమా మార్నింగ్ దోశ చట్నీ అండి
అవునులేండి
మీరు ఆఫ్టర్నూన్ కేం చేస్తారు
ఆఫ్టర్నూన్ కి ఉరలగడ్డ కూర ఒన్నామండి అవునా ఉం అవును మీరు ఏ దోశటిని రైస్ చేసి పప్పు చేస్తామండి మ్హ్ దోస్పిండి మీరు ఎట్ల చేసుకుంటారండి మామలు గ కొనకొచ్చుకుంటారా నార్మల్ గా ఇంట్లోనే రెడీ చేసుకుంటామండి దోసపిండి రైస్ ఉంటంది కదా బియ్యము అంటే దోస పిండికి నార్మల్ గా అయితే స్టవ్ అంటే మీకి స్టోర్ వేస్తారా ఆ ఇస్తారండి ఆ ఎంత ఇస్తారు మీకు లో ఏమి ఏమి ఇస్తారు అంటే బాబు నీ ఇంకా జాయిన్ చేయలేదు రేషన్ కార్డు లేకి అవును లేండి నాకు మా హస్బెండ్ కి ఇస్తారు టెన్ కేజెస్ ఉహు ఆ యూ స్టోర్ బియ్యం ఉంటాయి కదా అదే మేము దోశకి యూస్ చేసేది స్తారు బియ్యం కి దోసపిండ లోకి దోసిపిండిలోకా స్టోర్ బియ్యముండి అంటే మనం ఎంత కావాలంటే అన్ని బియ్యము హుహు ఆ తర్వాత ఉద్ది బ్యాళ్లు ఉంటాయి కదా కొన్ని అవును లేండి ఉద్దులు అలసంద బ్యాళ్ల మనం విసిరింటారే ఉహు వును లేండి అది ఓ అలసందలు కూడా వేస్తారా మీరు ఆ మేము వేస్తామండి యూ మీరు వెయ్యరా ఆహా వెయ్యమండి మేము
మేం వేస్తామండి అలసందలు
అండి మీరైతే ఎట్లా రెడీ చేస్తారు మేము అయితే మేము కూడా స్టోర్ బియ్యమే అండి మేము స్టోర్ బియ్యమే తిస్ కుంటాము స్టూల్ అన్నము ఉద్ది బ్యాళ్లు తర్వాత సేనికి బ్యాళ్లు కొన్ని వేస్ తము తర్వాత వచ్చి చేసి మెంతులు కొనేస్ తము జొన్నలు కూడా కొనేస్ తమ మేము హు డీ హుహు అవును ఇంకేమండి సౌండ్ ఏమన్నా వినిపిస్తా ఉందా మాది మీకు ఆ అవునండి లైట్ గా వినిపిస్తా ఉంది ఇప్పుడు ఆ వినిపియట్లే
అవునా మీరు ఇడ్లీ పిండి ఉంటది కదా
ఉంటది కదా అది ఎట్లా రెడీ చేస్తారు మేము ఉద్ది బ్యాళ్లు నానే స్తామండి ఫస్
ఆ
ఆ ఉద్ది బ్యాళ్లు నానేసి ఉద్ది బ్యాళ్లు ఒక కప్పు నా నేస్తే దానికి డబుల్ ఇడ్లీ రవ్వ నానేసుకుంటాం
అంటే మెజర్మెంట్సా అండి
ఆ అవునండి మెజర్మెంట్స్ ఏ ఇడ్లి రావ్వ రెండు కప్పులు నానేస్తాం ఒక కప్పు ఉద్దిబేలక్కి అవి నైట్ సిక్స్ అవర్స్ అట్లా నానేసుకొని నైట్కి ఆడిచ్చు అనమాట అవున తర్వాత ఆ రెండు మిక్స్ చేసేసి
అ
ఔనా మామూలుగా ఇందంతా నైట్ అంతా ఓవర్ నైట్ దాన్నట్లే వదిలేస్తాము
అవునా
ఓ ఇడ్లీలు లేస్కుంటాం
అవునా అంటే ఇడ్లీ అప్లై ఆ
మనము ఇడ్లీ పోయాలనుకునే ముందు ఇడ్లీ పాత్ర ఆయిల్ గానీ ఇది అప్లై చేస్తారు కదా
అంటే ఇడ్లీలోనే రకాలు రాగి ఇడ్లీ ఇట్లా చేస్తా ఉంటారు కదా కొంతమంది
చేస్తామండి మేము ఆ రాగిఇడ్లి చేస్తామండి మేము ఉ పిల్లలు బాగా తింటారా అండి పిల్లలు బాగతింట బాగా అంటే ఇష్టంగా ఏది తింటారండి పిల్లలు ఉ తింటారండి పర్లేదు అన్నీ బానే తింటారు ఇ ఇడ్లీ దోస తర్వాత ఆ ఉద్దివడ హు నాన్వెజ్ ఐటెమ్స్ కూడా తింటారు
అంటే ఇష్టంగా ఏది తింటారండి స్వీట్ తింటారా హాట్ తింటారా అలా
ఇష్టంగా అంటే ఎక్కువ స్వీట్సే అండి మా ఇం ఇంట్లో తినేది ఆ అది కూడా పర్లేదు ఒకరక ఒకరకంగా తింటారు మరీ తక్కువ కాకు కున్న ఎక్కువా ఆహా అవున అవునండి హు ఇంకా అండి హు చెప్పాలండి ఒకసారి ఆ విజయదశమి ఎలా జరుపుకుంటారో చెప్తారా సరే దసరా కదా మీరు అడిగేది ఒకసారి అవునండి అవును. ఆ దసరా అంటే నవరాత్రులు అని పండగలాగా చేస్తారు కదా దేవి నవరాత్రులు అంటారు కదా. అంటారా
అహా లేదండి పల్లెల్లో కదా చేయరు టౌన్స్ లో అయితే చేస్తుంటారు.
రోజుకో అమ్మవారిని ఒక్కొక్క రకంగా రెడీ చేస్తారు కదా అవు ఇక్కడ పల్లెల్లో పెద్దగా చేయరండి మ ఇంయితే బాగా. అడయితే బాస్తా. నవరాత్ర ఆ బాగా చేస్తానండి ఇక్కడ కూడా నవరాత్రులు నవరాత్రిలో రోజుకు అవతారం చేసుకుంటారు.
అవునా
ఉ బా జరుపుకుంటారు. ఇక్కడ విజయదశమి రోజు బా మంచి గా అన్ని అంటే ఇల్లంతా కడుకొని బా నీట్గా మనం బాగా స్నానం చేసి కొంతమంది ఆ రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు అం ఫార్మాల క అవునవును ఇంకేమండి చెప్పాలన్న అంటే ఇప్పుడు స్టడీస్ ఉంటాయి కదా ఏది చదువుకుంటే జాబ్ చేసే వాళ్ళకి బాగుంటుందికయ అంటే బీటెక్ డిగ్రీనా ఇలాంటి ఉంటాయి కదా. వుండి అవి ఏవైతే బాగుంటాయి్. ఇప్పుడు బీటెక్ అయితే చాల తక్కువ. ఎక్కువ పడిపోయిందండి ఇప్పుడు కంపెనీస్ క అంత ఇంపార్టెన్స్. లేదు ఐటి సెక్టర్ లో. నన్న అడిగి. డిగ్రిని బెస్ట. ఎందుకంటే త చేస్త చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ఐటీ సెక్టర్ కి తగ్గిపోయింది కంపెనీస్ అన్ని. ఏమి ఇంప్రూవ్ కావడం లే దు కదా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళని కూడా వాళ్ళందుకు వాళ్ళే జాబ్. తీన్నారు అవునవును మన్న అడిగి జనా ఎల్ అంతే కదా మరి ఎక్కువ జనాభా పెరిగిపోతుంది. అ ఎవరు చూసినా మేము బీటెక్ మేము ఆ. సాఫ్ట్వేర్ కావల మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండాల ఎవరు డిగ్రీ చేసి కృణులు కూడా అదే అంటున్నారు అట్లా దానికి వాల్యూ అనేది. పడిపోయింది. ఆ. ఐ ఫ్రిజ్ ద ఐటీ సెక్టర్ లో. ఓహో హు. ఇంకా అండి ఏం చే చెప్పాలని ఉంది. ఉమ్ హు మీకు ఈ పొలాలు ఉన్నాయా అండి.
ఆ మా హస్బెండ్ ఫార్మింగ్ ఏ అండి.
అవుననులేండి ఉహు. వెళ్తా ఉంటారా మీరు. లేదండి ఏదైనా పని ఉన్నప్పుడు వాళ్ళకి అంటే కూలీ వాళ్ళు వస్ ఉంటారు కదా. వాళ్లకి చేసి ఇవ్వమంటార్ ఎప్పుడన్నా ఒకసారి టుడేస్ త్రీ డేస్ వస్తే వర్క్ టు టైం చేసెయ్యాలా లేదంటే ఇంటిదగ్గర నుం. ఇక్కడే ఉంటామండి మాకు ఇంట్లో పనే సరిపోతుంది మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పనే మేమైతే. అవునులేండి బయటికి ఇప్పుడు రావడం అని లేదండి ఎందుకంటే ఎండో ఎక్కువ ఉన్నాయి కదా ఎండలు అవునవును చాలనా ఎండలు ఉన్నాయ్ చానా ఉన్నాయ చేస్తారా ఫార్మింగ. లేదండి మాకి మేము ఇక్కడ టౌన్ కు వచ్చేసినాము మా మా అత్త వాళ్ళు చూసుకుంటారాండ్ అవునా మా హస్బెండ్ చేస్తాడండి ఫామింగ్. చేనక్కాయ ఇట్లాంటి గ్రౌండ్నెట్ ఉంటాయి కదా ఇవి గో బియ్యం మడి ఉంటాయి కదా అవి చేస్తారండి. ఆన్లైన్. మీ సైడ్ వెయ్యరా అండి అమ్మ వాళ్ళ ఊర్లో మడి ఇట్లాంటివి. వస్తారు తర్వాత వచ్చేసి మొక్కజొన్నలు వేస్తారు. అట్లా బెండకాయల్ ఏస్.
ఉహు.
మాములుగా బెండ బెండలు బెండకాయలు పీకాలంటే రోజు వెట్ ప్రతి రోజు బెల్లం టీ ఇతరన్నమాట ఉమ్ అట్లా మొక్కజొన్నలైత్. అయితే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉంటుంది పంట. అంటే పాప్కార్న్ ఉంటాయి కదా అండి అవి ఇప్పుడు మొక్కజొన్నలు ఉంటయి మీరు అవి పచ్చివి తీసుకొని. ఆ ఆయిల్లో ట్రై చేసి సాల్ట్ కారం వేస్తే టస్ట్ ఎప్పుడన్నా చూసినారా. అవి రావు. బు సామాన్యంగా. అంటే మనమే హోం మేడ్ చేసుకునేది. బాగా ఎండని. లేదు లేదండి. ట్రై చేయలేదు ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఉహూ. అంటే నేత ఉంటాయి. అవునునులేం అవి అండి అవును లేండి బాగుండే టేస్ట్ బాగున్నాయండి. అదే ఆ మ్యారేజస్ ఆ సరే అండి చేస్తాను కంపల్సరీ మ్యారేజెస్ కి వెళ్తా ఉంటరా మీరు అండి మ్యారేజెస్ కి వెళ్తా ఉంటారా అంటే రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ క అయితే వెళ్తాము. అందరు దానిల కంటే వెళ్ళమండి. వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు వెళ్తుంటారా. ఉమ్ హు వెళ్తాం మేమేం అంతే రిలేటివ్స్ వాళ్ళ దాంలకే వెళ్తాము ఎవరన్నా పిలిస్తే ఎల్తామంతే శబ్దం ఏమైనా వినిపిస్తుందా అహా లేదు లేదులే వినిపియ్యట్లేదు వాయిస్ క్లారిటీ ఉందా ఆ ఉన్ అండి ఆఫ్టర్నూన్ కి వంట చేయాలా ఇంకా అవునండి చెయల్ల మీరు చేయాలన మేమ ఇంకా స్టార్ట్ చేయాలండి వాళ్ళకి అట్లా స్టార్ట్ చేస్తాము అవును అవునులేండి అవునా సరే అండి ఆ స్ సరే అండి ఉంటాను ఉంటాను